హలో
ఆ చెప్పు బా
ఏం చేస్తున్నాడవు బా తిన్నావా టీ తాగినవా
తినేది టీ దాగేది కూర్చోనిదే ఇంట్లో ఉండేదే ఇదే పనే
అయిపోయింది ఇంట్లో పనిన్ని చెయ్యాలా ఇంకా
ఆ చెయ్యాలి
ఆ
చెయ్యాలి చెయ్యాలి బా గుడా పిల్లలకి స్నానం చేయిచ్చేసి నేను స్నానం చేసుకోవాలి చెయ్యాలి ఉమ్ మీరు పల్లెటూరు గురించి ఏమైనా నీకు అనుభవాలు ఉందాయా
ఇ నేను పాపకు పెట్టినా యాడ బయటికి ఎల్లేది లేదు
కాదు విలేజ్కి ఎప్పుడైనా వెళ్ళావా విలేజ్ లో ఏమైనా మీకు
ఆ విలేజ్ లో నా ఆ మాది విలేజే విలేజే మేము శివరాత్రికి వెళ్తాం విలేజ్ బలే చేస్తారు మమ్మీ మా ఊర్లు సూపర్గా చేస్తారు అంటే ఏ మేము శివరాత్రి ఒకే ఒక అంటే అక్కడ మాకు ఓన్ హౌస్ ఉంది ఒక టూ డేస్ ముందరగానే మేము బే ఈడే ఇంటం అంత క్లీన్ చేసుకొని అంత కుంటాము అక్కడొచ్చి ఫేమస్ అంటే తే అక్కడ వచ్చి ఆ మెయిన్ హైవే అది అంతా అగుతుంది అనేసి శివాలయం తిచ్చి ఒక పెద్ద ఆంజనేయ స్వామిని ఇచ్చి ప్రతిష్టాపన చేస్తారు ఆంజనేయ స్వామి మళ్ళా కృష్ణుడు
మీది వెనకాల బ్యాక్గ్రౌండ్స్ నాయిస్ వినపెడతాందండి ఫోన్ టీ వీ సౌండ్ వినపడుతుంది
ఆ ఇప్పుడు పోందా
ఆ
టీ వీ సౌండ్ తగ్గించు ఇప్పుడు లేదా బాగా అది వాళ్ళు అది ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి అ అద ఇంకా అక్కడ యాక్సిడెంట్స్ ఏం జరగడం లేదు మళ్ళ వెళ్ళొచ్చి నార్మల్గా చాందిని బలనే కడతారు చాందిని బన్నంతే హసు గుడి పార్వతి ఫొటోస్ పెట్టి ఒక ట్రాక్టర్ ఉంటుంది కదా ట్రాక్టర్ కి లైటింగ్స్ అంతా సెట్ చేసి అది ఊరేగిస్తారు అలా హు వీధి వీధి కి కూరేగిసారు మేము వచ్చి ఒక టూ డేస్ ముందుగానే వెళ్ళి ఇళ్ళంతా క్లీన్ చేసుకొని అంతా రెడీ చేసుకుంటాము ఆ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లేసి ఇంకా వాకిలంతా కలాపి చల్లి ముగ్గు వేసుకునేసి అంతా రెడీ చేసి పెట్టుకుంటాము
ఉమ్
మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నాక వాళ్ళు డ్రమ్స్ ఎత్కొని వస్తారు అంటే సి మనము అభిషేకం కి ఆ ప్లేట్ లో ఏమేం కావాలో పాలు నెయ్యి ఆ తేనా బియ్యము ఆయేం ఇంకెంద్ది ఫ్రూట్స్ నూనె అవన్నీ అభిషేకానికి ఏమేం కావాలో అన్ని ప్లేట్ లో పెట్టుకొని మనం అంతా బా నీట్ గా రెడీ అసి ఎత్తుకొని పోతాము. అక్కడక వెళ్లి మానికు కూర్చుంటే ఇక్క వాళ్ళు అయిపోతుందండి అభిషేకం అంతా చేసుకుని ఇంటికి వస్తాము అన్నమ్ విధానాల అంతా చేస్తారు బాగా చేస్తారు మళ్ళా ఈవినింగ్ వచ్చి ఆ చాందినీ బండి వస్తుంది అదే నేను చెప్పాను కాద ఇప్పుడు అమ్మవారు ఆ శివుడు పార్వతలది అది బండి వస్తే మన పూజ చేసుకుని ఆర్కెస్ట్రా పెడతారు ఫుల్ డ్యాన్సులు అంతా బాగుంది కోలాహలంగా ఉంటుంది అక్కడ మా ఊర్లో ఫేమస్ అంటే అదే శివరాత్రి బాగా చేస్తారు మళ్ళ మరుసటి తెచ్చి ఆ ఒక్కో కైట్లు ఇట్లో పొట్టేళ్ళు అవంతా నరుకుతారు
ఆహా సువాలానికి చాయ్ ఇయ్యరు కదా మాములుగా
అంటే ఆ ముందు రోజు దేవుడికి ఎంత చేసుకుంటారు శివాలయంలో కాదు ఆ ఊర్లో ఆ ఊర్లో మరుసటి రోజు వచ్చి అంత నాన్ వెజ్ చేసుకొని తింటారు ఆ ఇంకా అంత అయిపోయింద మళ్ళీ మేము ఒక టూ డేస్ ఉండి బాగా ఎంజాయ్ చేసుకుని పిల్లోన్ని తీసుకు తీసుకొని పోతాం కదా అవి ఇవన్నీ తీసుకొని మళ్ళా జర్నీ కి జెర్రీ ఉందడి బ్యాక్ ఉంటుంది జెర్రీ జెర్రీ అంటారు వాటర్ కలకడ కలకడ జెర్రీ విన్నారా అక్కడికి పోవాలి అక్కడ సూపర్ గా ఉంటు అంటే ఆయ్ అది ఎన్ని ఆ శివరాత్రి అయిన మరుసటి రోజు అమావాస్య రోజు వా ఉంది అప్పుడు అక్కడ చ్చి శివుడికి అంతా ఇది దేవరెద్దులు ఉంటాయి కదా దేవుడివి అదే కాళ్లు చేతులు అంతా వచ్చు అంటే ఆ ఎద్దుని తీసుకొ పోయి ఆ దీంట్లో ఆ జరలో కొల లో ముంచి తీ గుడికి అక్కడికి పోతాము కానీ అది చాలా లోతుంట ఉంటుంది కొంచెము చూసుకొని పోవాలి ఇసక కదా కొంచెం కాలు పెట్టినా కూడా మునిగి పోతారు కొంచెం జాగా ఎత్తగా పోవాలి ఆక్కడ దే దెయ్యాలు పట్టిన వాళ్ళ అంతా తీసుకు కొని వచ్చి అంత వదిలిస్తారు అది ఫేమస్ ఆ టూ డేస్ కనేసే పో తే శివరాత్రికి బాగా చేస్తారు అంటే ఇంకా పల్ల ఊరు అంటే ఇంక తెలిసింద కదా బాగా ఎంజాయ్ చేసుకొని వస్తాం అంతా అసలు టైమ్ ఎలాపో కోడి సంగడి పల్లెటూరు లో ఉంటే టైం ఎలా పోతుందో కూడా తెంది మనకి అంత బాగా ఎంజాయ్ చేస్తాము అబ్బోడు ఏడు అనాడు
ఆ బాడో ఆ ఇడ ఎడ్ ఇంట్లో కొంచెం వేడే ఎక్కువగా ఉంది ఆ కాస విసుగ్గా ఉంటుంది వాడికి బయటికి తీసుకోపోవాలి నీళ్ళు పోయ్యాలి అందుకని కొంచెం అది కాకుండా అమ్మ ఎక్కడ ఉంటే అ ఇక్కడే ఉండాలి అయ్యకి తాగి పిచ్చిన వాడు పాలే తాగడండి పై కొంచెం నోట్ లో పెట్టు కుంటాడు పైకెత్స్తాడు పాల్ తాగడు థమ్స అప్లను ఈ వయసుసు థమ్స్ అప్ కావాలంటే వియనకి స్టైల్ స్టైల్గా తాగుతాడు
వత్ చిన్నోడ బోడా
చిన్నోడండి పెద్దోడు ఇంకా
ఆ మా పాపా ఐస్
తంసప్ తంసప్ లు కావాలంట వీళ్ళకి థమ్స్ప్లు కూల్ డ్రింక్స్ బాగా అడీట్ అయిపోతున్నాయి రండి వీలా
ఆ మా బాబు కూల్ డ్రింక్స్ అ ఐస్ క్రీము ఇ జానీి జానీి ఎస్ పాప చెప్పంటే నా సుగర్ వస్తుినదా మా పాపతా నాపది ఎ ్యా ఈ త అల్కం నో పాపాం అదే ఆమెకి ఎట్ట కన్వర్ట్ అయితే అట్ట కన్వర్ట్ చేస్తుంది
హ
ఏం చేదం పిల్లలు ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ అయిపోయింది
మీ పాపని చూడాలని చాలా రోజులు అనుకు కు ఆ రోజు వచ్చినను గాని ఆ ఇకా మావబ్బా పక్కన వాళ్ళంత వచ్చిన వాళ్ళు సరిగ ఉండల
ఆ అప్పుడు లేదా ఎ ఉందిగా
ఉడింది కానీ అదే ఉ ఇక్కలో నా కొడుక్కున్నాడు
అవునులే ఇప్పుడు య అండి ఈ పిల్లవాలు ఎట్కడి బయటికి అడికిన్నా పోలే ఆ అదీం ఆడ కుమ వేడి వేర అంత గాలి కూడా రావాల మేమే వన్ వీక్ ఉన్నాము మా వల్ల కాాల
హ
ఎండ ఎక్కువ అండి
ఆ మరి మీ సంత ఇల్ మరి సందులు వ గాాలన ఆడతుద
అది వెంటిలేషన్ ఉండేది ఫుల్గా అసలు అసలు వెంటిలేషన్ ఉండేదిలా భయంకరంగా ఆల్రెడీ మా మామకి కళ్ళు దెబతి నిందిే ఇ మా అత్తకి అది అంటే డబ న్ లోపం వచ్చేస్తుంది కదా ా వెంటిలేషన్ లేకపోతే సన్ సెట్ ఏం పడ దో ఆనికి ఏముక్కరం అంత బోన్సు కాలుంతా నొప్పులు ప చానా వకాయి ప్పయింది మా మామికి అది కళ్ళు కాని పీడు
హ
మేం పోతేవండి మీకుంటే ఆ లైటింగ్ లోనే వంట చేసి చేసి చేసి కళ్ళంతా నొప్పులు వచ్చేస్తుంది
అయ్యో కొంచెం ఏరనా బాగా మీ సైడ్ అయినా చూసుకోమని చెప్ప ప్పండి ఆ పక్క క్కయడ
మేమే మారిపోతామండి పిల్లడికి స్కూల్ క దగ చక్కరగా ఉండేటట్టు మారిపోవాలి
ఏం ఏం చేస్తున్నారు ఆ మీ మామ ఇంట్లోనే ఉండా స్తమమ్మ ప బరా
ఆ మా మామ్ బట్టంగా ఉంటాడు మా అత్త పనికి పోతుంది ఇంటి పనికి
ఆ ఓకే ఓకేఓకే
కుంటారు కానీ మేము కూడా అక్కడ ఏమన్నాో చూసుకుంటే పిల్లోడికి దగ్గరగా ఉంటుంది స్కూల్ కొంచం పార్క్ అ వంతా ఉండదు ంటే మనకు కొంచెం రిలాక్స్ అవుంటం అంత కనీ ట్రై చేస్తా ఉంటాము దొరకడంల చూసుకొని మాపో సుట్టాయి పోవడంండి ఇది ఆషాఢ లో పప్ప టైపోతేనే
ఆహా ఇప్పుడు అధిక జ్యేష్ట మాసం అంటా కదండి ఏమి ఇల్లు మాస డాలు ఇవన్నీ ఉండకూడద అంటనే
అవునా
ఇది అధిక జేష్ట మాసం జూను అదే అదే
ఏమో చూసుకొని మారాలయితే ఇంత క్లీన్ చేసుకొని పెట్టుకొని మళ్ళా మారుపోవాలి
స్కూల్లో జరిపి చేేయాలండి బా మంచి టైమ్ చూసి దేవుడి పుణ్యాన స్కూల్ కి జాయిన్ చేపిచ్చేస్త స చిన్న పెద్ద ప్లే స్కూల్ అంతా లేదు ఎల్కేజీకి చేయిించేస్తానండి వాడు అ నూరు బాగా తిరుగుత అంది
అవునా
ఆ ఎల్కే దజస్ మళ్ళ ఆ మళ్ళా ఎందుకు డబ్బు వేస్ట్ అండి
ఫోర్ ఇయర్స్ కి ఎల్కేజీ చేర్చుకోరండి
చేర్ చే చేర్పిస్తాన్నార ఎంత అ మా ఫ్రెంోల అన్న కొడుకునే ఆ ఎల్కేజి లోనే జర్పించేసన్నాడు ఏే మా మా కొడుకి వాడికి మూడు నెల డిఫరెంట్ గ్యాప్
మే ఇస్తుక
కదండి మీ జేర్పిచ్చ కూడా జర్పి
అంటే త్రీ మంత్సే కదండి ఇప్పుడు మీ బాబుకి మా బాబుకి మహా తు సడిపో
ఆ
ఆ త్రీ అండ్ హఫ్ ఇయర్గా దా
అవును
చూసుకొనే అ
త్రీ కంప్లీట్ అవుతుంది ఫోర్ పెడుతుంది
ఆ ఈ పాపకి ఫోర్ బెడ్స్ అండి
హ
పోయిే చేర్పిచ్చేసి మనకి కొంచెం కేసా
అవును ఏమంటే కొంచెం వాళ్ళు ఇంట్లో ఉన్నారండి మరి ముదుగాారమైపోతు ఎక్కువ నోర్లు ఫన్లకి బయట తిరగడాలు నాకు తెలిసి బయటికి ఆ సరే అండి మళ
ఆ మళ్ళీ చేశాను ఓకే అండి